హలో చెప్పక్కా.
హలో
హలో
ఆ తమ్ముడూ
ఎలా ఉన్నావ్ అక్క
బాగున్నాను తమ్ముడు నువ్వు బాగున్నావా నువ్వెలా ఉన్నావ్
నే బానే ఉన్నా అక్క. పిల్లలు బానే ఉన్నారా అక్కా
ఉన్నారు తమ్ముడు ను బా మీ అమ్మ ఏం చేస్తుంది.
మమ్మీ టీవీ చూస్తుంది.
అవునా ఏం వంట వండింది.
ఏ బేరకాయి
బీరకాయా
ఆ నువ్వు
నేనా చిక్కుడుకాయ చిక్కుడుకాయ కర్రీ
ఆ అబ్బో
తిన్నావా మరీ
తిన్లేదక్క తినాలే
అవునా జొన్న రోట్ట చెప్ చపాతీ ఏం చేయలే
ఆయ మమ్మీ చపాతి చేసింది గోధుమ
గోధుమ చపాతీ చేసిందా
ఉ
ఇవాళ వెళ్ళినవా తమ్ముడు ట్రైనింగ్ కి
ఆ పోయినాక్క పోయినా
ఆహా అందుకోసమే ఫోన్ ఎత్తట్లేదా
పోన్ చేసినవా
ఓ మూడు నాలుగు సార్లు చేసినా కదా తమ్ముడు
గా అక్కడ సిగ్నల్స్ ఉండవు అక్క రింగ్ అయిందా ఫోను
ఆ పోన్ రింగ్ అయింది
ఆ ఏమో అది అక్క అడా ఫోన్ సైలెంట్ల పెట్టుకోమంటారు
ఇవాళ ఏం వర్క్ నేర్పించారు మరి
ఈ రోజు సర్వే అక్క
ఏ దేని గురించి సర్వే
అంటే సర్వే అంటే ఇప్పుడు భూమి ఎలా కొలుస్తారు ఎట్లా ఏం చేస్తారు ప్రాసెస్ అనేది ఉ
వచ్చింద మరి
వచ్చిందంటే వాళ్ళు అంత ఏం చెప్పలేదు జస్ట్ అట్లా పై పైన చెప్పారు అంతే
ఆహా అంటే దాని గురించి పాటాలు ఉంటాయా మరి అంటే లేసన్ ఉంటద
అది ఎప్పుడో అయిపోయింది అక్క మాకు
ఆహా లెసన్ అయిపోయిందిలేగానీ ఇప్పుడు ట్రైనింగు ఇస్తున్నారు
ఆ జస్ట్ నార్మల్ గ అసలు వాట్ ఇస్ వాట్ అని మాములుగ ఉమ్
సరే సరే తమ్ముడు రేపు వెళ్తావ మరి
హరిగ నేను ఆదివారం వరకు పోవాల అక్క
సండే వరకు వెళ్ళాల
ఆ ఇక్కడ అక్కడ ఫ్రైడే రోజు హాలిడే
ఫ్రైడే రోజు హాలిడే నా
ఆ ప సండే సండే వరకు ఉంటది ఫ్రైడే రోజు హాలిడే
ఫ్రైడే రోజు హాలీడే ఫ్రైడే రోజు ఎవరెవరు వస్తున్నారు మరి మీరు
ఎక్కడికి
ఖమ్మం
ఎందుకు
పంక్షన్ ఉంది కదా
ఎవరిది
పెద్దమ్మ అన్న
ఎవరిది అక్క
పెద్దమ్మ పెద్దమ్మ
అప్పుడే
హు మ్ ఫ్రైడే రోజే
కాదు ఈ అమ్మమ్మ ఎప్పుడు ఎప్పుడు చనిపోయింది
మనం అలాంటి టాపిక్ వద్దు ఆ
ఆ గురువారం శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం అంతే కరెక్టే గురు శుక్ర శని ఆది సోమ
ఎక్కడ బెడ్తనావ్ తమ్ముడు గురువారం గురువారం ఎనిమిది రోజులు అయితే శుక్రవారంతో తొమ్మిది రోజులు కదా తమ్ముడు
ఆ అంటే నాకు తెలీదక్క
నువ్వు అలాంటివి నేర్చుకోవాలి తమ్ముడు కొంచెం
ఊ సర్లే అక్క ఇగా ఏం జెద్ధం
సరే సరే సరే మీ అమ్మ బిర్యానీ ఏప్పుడు చేస్తదంట మరి
కుష్ కుషిగాడు వచ్చినప్పుడు
అవునా అంటే వాడు లేక్ ఇప్పతే బిర్యాణి చేయదా
చాలా సార్లు అన్నా నేను ఏ మమ్మీ వాడేమనా స్పెషల్ అంటే పాపం వాడికి ఏం దొరకదు కదరా వాడు వచ్చినప్పుడు తమ్ముని అంటది మమ్మీ
ఆహా
ఊ
సరే సరే సరేలే తమ్ముడు నీకేమన్నా వంటచ్చా
ఊ ఆ నాకు రాదక్క గ్యాస్ ఇలిగయడం కూడా రాదు
నేర్చుకోవాలి తమ్ముడు
మమ్మీ నే నాకు నేర్చుకోవాలని ఉంటేది మమ్మీ నేర్పేది ఎప్పుడునా సే మమ్కి వెళ్లి చేద్దామని వంటకు వంటగదికి వెళ్తే, ఏయ్ నీకు ఇక్కడేం పన రా పో బయట పోంటది
ఆ
ఆ
ఎవరు లేనప్పుడు, మళ్ళీ ఒంటరిగా ఉన్నప్పుడు మనకు ఇబ్బంది అవుద్ది అప్పుడప్పుడు ఒకటైనా నేర్చుకోవాలి
అవున అక్క కరట్టే
తమ్ముడు మనం సమ్మక్క సారకు వెళ్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు వెళ్తున్నాం
ఏమ క ఒక మీరు ఎప్పుడు మరి ఎగ్జామ్స్ అప్పుడు పెడితే కష్టమే
నే ఎగ్జామ్ ఏప్రిల్ అయిపోద్ది కదా
ఆ
ఏప్రిల్ లాస్ట్ వీక్ పోదాం
కృషుగాడి కప్పుడే స్టార్ట్ అయింది
అంటే నేంత అయిపోయినాక కొషక
ఆ
ఆ హ మరి కొషుకు ఎప్పుడైది ఎగ్జామ్
నాకు తెలిసి మే ఫస్ట్ వీక్ అల్లా అయిపోతుంది అనుకుంటా మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ని ఉ
తమ్ముడు దసరా పండుగ ఎట్లా జరుపుకున్నారు
దసరానా
దసరాది దసరా దపావలే సంక్రాంతి
ఇక సంక్రాంతి గురి సంక్రాంతి చేసి చసుకుందమంటే ఇక ని నిలిచింది ఏమైంది
ఆ మీరు దసరా జాత జాతరకు వెళ్ళారా తమ్ముడు
ఆ మీరు మమ్మీ వాళ్ళు అటు మడుగుకు వచ్చారు గుండా మడుగు నేను కుషగాడు జాతకిిళ్ందం హమ్ మమ్మీ వాళ్ వఆ
ఏం కనుకున్నారు
దే వాంబు అక్కడ చచ్చరట్లక్క వాంబు అది వన్లే మన మమ్ వాళ్ళ కూడా అంతాయి మం అంటే మీలేదు
ఆ
జస్ట్ జస్ట్ ఆ జైట్ వీలు ఆ జస్ట్ అ జనాలు ఎట్లున్న అంది ఏమేమి ఉన్నాయి జస్ట్ చూడ్డం వరకే
మొన్న ఇక్కడ వచ్చింటే జ అన్ని జాతర చూపించేదాన్ని కదా తమ్ముడు
ఏమో ఒకక్క మమ్మీ ఇది ఇంట్లో ఎవర ఒకరు ఉండాలిగా మళ్ళా మొన్న స్టంట్ అయింది మొన్ననే టయి ఏ ఊగాయికు అందుకే నేను ఉండిపోయినా ఇంటికాడ నాకు రావాలని ఉంది నాకు ఆ రోజు వాడలేనే టూ నా టూ డేస్ అయినా హార్డలే తీసుకుని కానీ ఇ ఇంటికాడు ఉండాలని ఉండిపోయినా ఇంటికాడ
సరే సర్లే నేయి నెబరి హోలీ
హోలీ అసలు ఇంటకిళ్ళ బయటికిారు ఆలేద అక్క
ఏవాైైన తముడు ఆడుకోవా
నా ఇ నా మా దోస్తుగాళ్ ఇక్కడ ఎవ్వరు లేరు నేను ఒక్కడనే ఉన్నా ఆ ఇద అంత బచ్చపోరగాళ్లు ఉన్నా నాక
న క్లాస్ అదికార తముడ న క్లాస్మె ఫ్రెండ్స్ ఎవరు ఉండరా
వాళ్ళందరూ ఇక్కడ కాదక్క వాళ్ళందరి అటే మా కాలేజీకి వెళ్ళే వాళ్ళి కొత్తగూెం అలాగ రావడం కుదరదు నేను అడుపోవడం కుదరదు అదే మమ్మీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ ఎప్పుడు అసలు సెలబ్రేట్ చేసుకో ఎప్పుడు జరుపు
మనం వాళ్ళ తోడు కదా మనం ఆయన ఇంట్లో అయినా ఆడ కూకో వెాలాము పోలీ సంవత్సరానికి ఒకసారి వస్తుంది
ఏం చేద్దా ఇ మమ్మీ వాళ్ళు అందుకే నాకు కోపం వస్తుంది అక్కడ మమ్మీని చస్తతే
ఎందుకు తమ్ముడు
ఏదైనా పని చేద్దామంటే ఎందుకు లే ఇప్పుడ ఏం అవసరం ఉంద అంటేది నేనన్నా ఈరోజు నేను అన్నా మమ్మీకు బిర్యానీ చే మమ్మీ అంటడి నేను చేయను రా కూర్చిగాడ వచ్చినప్పుడు చేస్తాను అంట అంటే నే నేను నా కోసం చేయదా వాడి కోసమే చేస్తుదా మ అన్నీ మైండ్ సెట్ అసలు అర్ధంగా ఆ హలో ఆ అక్క
నెక్స్ట్ టైమ్ మా ఊరుకి వచ్చాయి
ఆ సరే అక్క
నెక్స్ట్ హోలీ కి ఇక్కడ బాగా జరుపుకుంటారు హలో
హలో
ఆ తమ్ముడు గుడ్ నైట్ మరి పండుకో
ఆగాక నార్మల్గా చెత్త ఆగు మమ్మీ మాట్లాడుతదండి ఏదో ఇంపార్టెంట్ మ్యాటింగ్ మళ